హలో హలో ఆ బావున్నానండి మీరెలా ఉన్నారండి
ఆ బావున్నానండి
ఊ ఏం చేస్తున్నారు ఏంటి
ఏముందండి ఇగ ఈ ఫ్యామిలీని ఇవాళ రే లీడ్ చేయడం చాలా కష్టంగా ఉంది అన్ని రేట్స్ అన్ని పెరుగుతా ఉన్నాయి కదా రా
అవునండి చాలా
ఇప్పుడు రోజువారు ఖర్చులు చాలా పెరిగిపోయినాయి అప్పటికి ఇప్పటికీ
అవునవును
ఆ ఓక్
ఒకప్పుడు అంటే ఆ చెప్పండి ఒకప్పుడు అంటే అవునవును ఇద్దరు చేయాల్సి చూస్తారు చేస్తుంటేనే ఇల్లు నడుస్తుంది లేకపోతే లేదు
అదే చాలా ఫ్యామిలీకి ఇప్పుడు కుటుంబంలో ఒక్కరు జాబ్ చేస్తే సరిపోట్లే ఇద్దరు చేసుకోవాలి అంటే లగ్జరీ లైఫ్ కూడా కాదు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇద్దరు చేసేస్తుంది
అవునవునండి మీరు చెప్పింది కరెక్టే
ఆ
ఒకప్పుడైతే మా తాతల నాటి కాలంలో అయితే ఒక్కొక్కళ్ళు పదహారు మందిని పదిహేడు మందిని కన్నారు అప్పు అప్పుడు ఎలా కుటుంబాన్ని నడిపించుకొచ్చారు అర్థం కావట్లేదు
ఇప్పుడు అప్పుడు రేట్లు బియ్యం కేజీ ఎంత ఉంది ఇప్పుడు ఎట్లుంది
అవును అవునవునండి
ఇప్పుడు నార్మల్గా ఇప్పు ఎంత కష్టం ఉన్నా నష్టం ఉంద అన్న అప్పులు చేసి తినక తప్పదు రైస్ కాస్ట్ కూరగాయలు పబ్ ఉప్పులు దినుసులు నూనెలు ఈ కాష్టే ఎక్కువ ఉంటున్నాయి
అవునవునండి
ఆ దాని వల్ల కూడా మనకి ఇప్పుడు పెరిగిపోతా ఉండ అప్పుడేమో రేట్ తక్కువన్నా బతికిపోయారు ఇప్పుడేమో లగ్జరీ లైఫ్ కి లీడ్ చేయడానికి కష్టం ఉంది ఇప్పుడు అందరూ డిమార్ట్లకి పోవట్ అమ్మో అంటే కొంచెం షాపింగ్ అట్లా అవుతుంది కదా ఊ
కుటుంబం అంటే మొత్తం అందరూ ఏంటంటే డిమార్ట్కి వాటికి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయారు
అవునా అండి ఇప్పుడు చూడండి సపోజ్ మన ఎప్పుడన్నా గమనించారా ఇప్పుడు కిరాణా సామాన్లు లిస్ట్ రాసుకుంటాం బయటికి పోతాం తీసు కుంటాం ఒక మనకు కావాల్సిన లిస్ట్ రాసుకొని బయట తెచ్చుకుంటున్నాము కిరాణా షాపులో వెయ్యి రూపాయలు రెండు వేలలో అయిపోతుంది ప అదే డి మార్ట్ కి పోతే కష్టంగా మనం అనుకున్న దానికి త్రీ టైమ్స్ ఎక్కువ ఉండది అసలుతే పదివేలు దాగ కూడా పోయిద్ది
అవునవును మీరు చెప్పింది కరెక్టే
అట్లా కొన్ని కొన్ని ఫ్యామిలీస్ లో మనకి అట్లా అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి కుటుంబంలో మనం చూసుకుంటా ఉండాలి అట్లా
అవునవును
ఆ
మన ఖర్చు పెట్టి తిట్టేది కాకుండా మన పిల్లలకు కూడా మనం చెప్పాల్సి వస్తుంది ఇల నానా పొదుపుగా వాడి డి ఎట్లాగా ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టడానికి మేము ఎట్లా సంకోచిస్తున్నామో మీరు కూడా అట్లాగే పొదుపుగా వాడుకోవాలి ఇప్పుడు రేట్ రట్లు ఇలా ఉన్నాయి మీ కాలం వచ్చేసరికి ఇంకా మీ మీ కాలం వచ్చాసరికి ఇంకా రేట్లు పెరుగుతాయి మీరు ఇంకా పొదుపు చేసుకోవాలి అని చెప్పని మనం చెప్తూ ఉంటాం మన పిల్లలకి వాళ్ళకి
అమ్మో సేవింగ్స్ చాలా ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు మన దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకోండి అంతకంత ఖర్చ చేసు కోకపోయినా హాఫ్ హాఫ్పెన్ ఎట్లీస్ట్ ఒక టూ పర్సెంటో త్రీపర్సెట్ అయినా పక్క పెట్టుకోవి ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ఖర్చ్చి పెట్టుకున్నా కనీసం ఒక టూ హండ్రెడో త్రీ హండ్రెడో అయినా కొంచెం పక్కగా పెట్టుకున్నట్టుంటే కొంచెం రేపటి సేవింగ్స్ కి బనికికొస్తా ఉంటాయి కదా
అవునవును కరెక్టే మీరు చెప్పింది
సడన్ గా మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిది లేపో సడన్ గా ఏమన్నా ఎట్లా చుట్టాలు వస్తారు కొన్ని కొన్ని అనుకోకుండా వస్తాయి ఆపదలు వాటికి మనం కొంచెం ప్లస్ అవుతూ ఉంటది
అవునవును
ఉ ఊ
ఆ అదే గద మన పెద్దలు మనకి చెప్ప పిందు కూడా పొదుపు ఎంత పొదుపుగా వాడుకుంటే మనం అంత నిక్కచ్చగా మనం నిలవగలుగుతాము లేకపోతే మనం సరదకి వాటిలకి కట్ చేసామంటే మన దగ చూడలేము అని చెప్ప మ మన పెద్దలు మన చెప్పబట్టి అంటే మనం ఇవాళ కొంచెం పొదుపుగా వాడుకోగలుగుతున్నాం
అవును హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు చూడండి ఫర్ ఫ్యామిలీ ఒక నలుగురం పోయి మనం బిర్యానీ బయట తినొస్తే మూడు వేలు నాలుగు వేలు లేసిపోతాయి ఒక్క నలుగురం పోయి తినేస్తే మనం మనం ఇంట్లో స సపోజ్గా ఇంట్లో అంతా చేసుకున్నా కూడా టిఫిన్స్ అయినా అంతే ఒక ఫిఫ్టీ రుపీస్ ప్లేట్ ఉంట నలుగురు బయట తెచ్చుకుంటే ట్వంటీ టూ హండ్రెడ్ అట్లా అవుతుది మనం ఇంట్లో చేసుకుంటే అంటే ఆ కాస్ట్ మనం ఒక త్రీ డేస్ తినచూ అది బిర్యానీ అయినా అ టిఫిన్స్ ఏదైనా ఇట్లన్న కొన్ని అన్నెసరీ కాస్ట్లు కూడా మనం కొన్ని తగ్గించుకుంటే బెటర్ ఉంటది అనమాట
అవునవునండి ఇప్పుడు పండ్లు చూడరాదు ఎంత రేటు పెరుగుతున్నాయి. చూడండి పండ్లు కేజీ ఆ అరవైలు డెబ్బైలు ఐదు రూపాయలులు డజన్ ఎనభై రూపాయలు అంటండి
మన చింతనలు ట్వంటీ ఎట్ ఉండేది
ఇవాళ ఆ రేటుకి ఈ రేటుకి తేడా చూస్తుంటే మనకు కళ్ళు తిరుగుతున్నాయి.
అవును నానత కూడా అప్పటికంటే ఇప్పటికి చాలా వన్ పర్సెంట్ కుళ్ లేను. నా అంత ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఏమైనా మన రైస్ కా నుంచి.
అవును అన్నీ తగ్గిపోయినాయంండి నాణ్య తులు అవన్నీ కూడా బాగా తగ్గిచ్చసారు. దాంట్లో అన్నిట్లో ప్రతి దాంట్లోన మందులు కలపడము అన్నీ అదే.
ఆ
దాంతో ఏంటంటే మన ఆరోగ్యాలు కూడా చెడిపోతయి న్నా మన పిల్లలకి మనం చెప్పాల్సింది అదే. బయట ఫుడ్లు వద్దునన్న మన కుటుంబం మన ఇంట్లో మనం చేసుకుంటే తినాలి తింటేనే కొంచెం ఆరోగ్యంగా ఉంటాం. అని మనం చెప్తున్నాం మన పిల్లలకి
ఆ అది బెస్ట్ మనం చెప్పాలి. ఇప్పుడు అప్పట్లాంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయంండి. అత్తగారు మామ గారు లేకపోతే తమ్ముళ్లు తోటుకోడలు అట్ అందరు కలిసి ఉండేవాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉమ్మడికుండ మన్ లేరు ఒకరు చెప్పడానికి లేరు పెద్దవాళ్ళు ఎవరికి లేరు కాబట్టి పిల్లలకు కూడా ఇక ఇట్లా ఉండాలి ఇట్లా నలుగురిలో ఇట్లా మాట్లాడాలి ఇట్లా ఉండాలి. అట్లని నలుగురిలో ఎట్లా ఉండాలని కూడా మనం నేర్పించయాలి. ఖచ్చితంగా
అవును అవును మన పిల్లలకి ఏంటంటే మన కుటుంబ సభ్యుల్లో ఇంత మంది ఉన్నారు. వీళ్ళు మీకు పెదనాన్న అవుతారు వీళ్ళు బాబాయ్ అవుతారు అని మనం చెప్తేనే వాళ్ళకి గుర్తుంటుంది. రేపున్నాడు మన ముందుకొచ్చి మన కరిస్తుంటే వాళ్ళు తలమొహాలు వేసి చూస్తున్నారు. వీళ్ళు ఎవరమ్మా వీళ్ళువ మనక ఏమవుతారమ్మా అని అడుగుతున్నారు.
అదే తెలియ కాట్లునే ఉంటున్నాడు
అవును
ఇప్పుడు ఎట్లా చూడండి. ఇప్పుడు కొన్ని సిటీలలో ఉన్న పిల్లలకి తొందరగా చిన్న పిల్లలకి మాటలు రావు తెలుసు గమనించి రవలేదు చిన్నపిల్ల తొందర మాటలు రావు అదే ఊర్లలో కుటుంబంగా పెద్ద కుటుంబం ఉంటది. ఇప్పుడు నమ్మమ్మ తాత ఉంటది ఏంటరా అదరా అదరాని వాళ్ళని. ఉకుకు మా కట్టడిస్తా ఉంటే వాళ్ళు కొంచె
అవును
ఆ ఉంటాయి సిటీలలో పిల్లలకి
అవును అవు అవునవును వాళ్ళకి ఏంటంటే తెలియక ప్ర పంచం గురించి కొంచెం తెలియక మరి గారాభంగా పెరిగిన పిల్లలు ఇవాళ ఎలా ఉన్నారో చూడండి అసలు
ఒక్కళ్ళు ఉంటే ఇంక సెల్లులకు అతకపోయి ఉంటారు కదాండి సిటీస్లలో అంతా మొబైల్స్ గడిచ అయిపోయ ఉన్నారు మొత్తం
అవునవును ప్రతి కుటుంబంలో చూడండి ఎవర్ చిన్న పిల్లల దగ్గర నుంచి సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చోడమే
ఆ
ఇవాళ ఒకరితో ఇంటికి ఎవరైన్నా వస్త పలకరించడం మాట్లాడ ఇప్పుడు అవి ఏం లేవు
అదే
ఎంతసేపటికి ఫోన్ పట్టుకోవడం చూడటము ఆ ఏదో ఒకటి సినిమాలను రీల్స్ను ఇన్స్టాగ్రామ్ లను ఏవేవో కొత్త కొత్తవన్నీ వచ్చాయి ఇప్పుడు అవి చూడటమే మన పాతకాలపు నాటిలోప్పుడు టీవీ ఒక్కటి తప్ప ఏమి లేదు
అసలు అన్ని అట్లనే ఉన్నాయండి ఇప్పుడు చూడండి అప్పట్లో పెళ్ళిళ్ళంటే మనకు ఒక నెల రోజులు ముందు నుంచే పనులు పనుల అంటే మనం కారాలు కా నుంచి పసుపులు కా నుంచి ఇంట్లో నలుగులని ఇల్లు శుభ్రం చేసుకోవడం అంట చుట్టాలందరు రావడం అసలు మాప్పుడు అయితే పెళ్ళిళ్ళప్పుడు ఒక ఫిఫ్టీ కేజ్ బస్తానే అయి పోయేది వచ్చిన చుట్టాలందరికి పెళ్లి ముందు ముందు వచ్చిన వాళ్ళకి వండి పెట్టడానికా ఒక వన్ వన్ మంత్ ముందు వస్తారు కాబట్టి అందరు కూర్చు అంత అంత క్రౌడస్తులన్ని అంతుంటే ఒకల్లు ఇల్లు ఇల్లు శుభ్రం చేయడము లేకపోతే కొంతమంది రంగు కాయతాలతికియడము అప్పట్లో అంత డెకరేషన్ అంత ఉండదు కాదు కదండి
అవునవును ఇప్పుడంటే ఆ ఇది చేస్తున్నారు టెంట్ లు అవి వేస్తున్నారు అప్పట్లో తాట్ తాటాకు పందిర్లు ఐదు రోజు పెళ్లిళ్ళు చేసేవారు
కాదు అంత రెడీమేడ్ సిస్టమ్ అయిపోయింది రేపు పెళ్లి అనంగా ఇవ్వళ అందరు ఫంక్షనల్ కి డైరెక్ట్ గా రావడమే అందరు అక్కడ కలుసుకోవడమే
అవును అట్లాగే జరుగుతుంది అవునవును ప్రపంచం మొత్తం అట్లాగే ఉంది ఇప్పుడు ఆ ఇప్పుడు దానికి అలవాటు పడిపోయారు జలం
అదే ఇన్స్టెంట్ గా అయిపోత వాళ అన్నిీ
అవును కుటుంబం అంటే ఎంత మంది ఉంటారు. ఇంత మంది కలుస్తారు సరదాగా ఉంటుంది. అని పిల్లలకి వాళ్ళకి కూడా తెలియట్లే కొంతమంది పెద్దలకు కూడా తెలియట్లా.
అవును
దాంతో ఏంటంటే, మనం ఇవాళ రోజు వీళ్ళు నీకు పెదనాన్న అవుతార రా వీళ్ళు బాబాయ్ అవుతారా అని మనం చెప్పాల్సి వస్తుంది. పిల్లలకి
ఆ
అది కాకుండా, వాళ్ళకి ఏంటంటే ఏదన్నా ఒకటి తినాలి అంటే ఆ ఇది వద్దు మాకు అది వద్దు మాకు అని ఇది
ఆ పేచీ పెడుతున్నారమ్మో. అప్పుడు అడ్జస్ట్మెంట్ అప్పుడున్న ఆ తెచ్చిపెడుతున్నారమ్మో అప్పుడు రోజులు అడ్జస్ట్మెంట్. అంటే ఇప్పుడు మనోలు పది ఇరవై మంది కన్నా కూడా లీడ్ చేస్తున్న వాళ్ళ లైఫ్ లో అంటే అడ్జస్ట్మెంటే పిల్లల అడ్జస్ట్మెంట్. వైఫ్ అండ్ హస్బండ్ రిలేషిప్ వైఫ్ అండ్ హస్బండ్ రిలేషన్షిప్ అడ్జస్ట్మెంట్ అన్ని మెయిన్ అన్ని కి పేరు రోజులు చేసాయండి.
అవునవును వాళ్ళు అలా చేయబట్టే మనం ఇవాళ ఇలా ఉన్నాము కదండీ
ఇవాళ రేపు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా మేము చాలా మంది చూడండి ఇప్పుడున్న డ్రైవర్స్ అయితే, ఇవాళ పెళ్లి అవుతుంది రెండ్రోజులకి డైవర్సస్ తీసుకు అంటే అడ్జస్ట్మెంట్ లేక అండర్స్టాండింగ్ లేక మనం అప్పటి వళ్ల అంటే అడ్జస్ట్మెంట్ ఏముంది లే ఒకసారి గొవలైనా ఒకసారి ఉంటారుగా మ అట్లా అన్నట్టు ఉంది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఏడుందండి
అవునవును అందుకే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఏదైన్నా చిన్న గొడవలైనా వాళ్ళు వాళ్ళు సర్దుబాటు చెప్పడం ఇ ఇట్లో ఉన్న వాళ్ళు నలుగురు ఐదుగురు ఇంట్లో ఇంట్లో ఉన్నవాళ్లు నలుగురు ఐదుగురు ఉంటారు ఉంటారు. కాబట్టి వాళ్ళ అందరు కలిసి ఇట్లా కదమ్మా అట్లాగా అని సర్దుబాటు చెప్పేది ఉంటుంది. ఇవాళ ఏముంది పెళ్లి చేసుకోవడం బయటికి వెళ్ళిపోవడం వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది. ఏ చేస్తున్నారు ఏం గొడవ పడుతున్నారు ఏంటన్నది పెద్దవాళ్ళకి తెలియదు
ఆ ఓపిక లేక సహనం లేక ఇలా జరుగుత ఉంటాయి చాలా
అవు అవును అవును
మనం చెప్పిన వినేటటు స్టేజ్ లో లేరు కూడా ఇప్పుడు పిల్లలు మనం చెప్పినా తినట్లేదు అప్పుడ వాళ అనుకో మనం పెద్దవాళ్ళు చెప్ తుంటే ఏదో రైట్ రాగ్ అట్లా తెలుసుకునే వాళ్ళం
అవునవును కరెక్టే మీరు చెప్పింది ఓకే అండి సరే బాయ్ అండి బాయ్ బాయ్